అ
ఏ
ఏన్ైతాలు
ఏమున్నాది ఏమిలేదు ాలీ తన్లే
ఏమనుకున్నారు మరి
తిన్నారుగా చికెన్
ఇంకా అయిపోలేదా
అయిపోతాదా ఏమి బాగా ఎప్పుడు వచ్చి నిన్న నైట్ పన్నెండు గంటలకు వచ్చిండు
మరి పంపియాచ్చ ఎరా
ఉ ప వాట్సాప్‌లో పంపిస్తా తిను
ఓకే పంపి చేసి ఒక లెగ్ పీస్ అయినా కనపడదా కనపడదా అలా
అన్ని పీసులే లే లెగ్ పీసులు లేవు
అన్ని పిసులా
ఉట్టి పిసులే
అన్ని పిసులు మేమేం చేసుకోవాలి
ఉ ఎంట సూపుత
ఏ సూపు కొంచెం చాలు మాకు
కొంచెం చాలా ప్లీజ్
ఉ తీసర ఝాన్సీ అక్క నా బిడ్డకు పీసు జాన్స్ అక్క జాన్స్ అక్క చికెన్ వండినాడంట నిన్న నిన్న ఇంకా అయిపోతలే అంట మరి అంతగనం వచ్చినట్లు ఉన్నాడు మా బావ రెండు కిలోలు తెచ్చిండు మూడు కిలోల తెచ్చిండు ఎంత పంపియమంటే ప ఎంత పంపియమన్నా పంపిత్తలేవే కదా ఇది గదేనా ఎత్తరా
ఏ బావ ఏం తినడు ఏ తినర్రా ఉట్టిగనే ఆ ఇంతింత పట్టుకొని వత్తాడు అది నాకు
పైసలు ఎందు కేత్తండు కావచ్చు తీరా ద కే ఎందుకంటున్నావ్ గే
అదే ఏమో ఆంటారు చూసినవా పోచమ్మ గుడితో మైసమ్మ మాయ చేసినట్లు ఐ ఎంకెత్తు కోడి బుక్ తన తున్నాయ్
అంతేనా
ఆ ఆ కోడి దొంగ కోడి యా దొరుకుతలేదు
అయ్యయ్యో మా కోడి సచ్చిపోయింది ఎంత పని అయిపోయా
సచ్చిపోయిందా ఇంకేంది కూర వండుకొని తినుర్రి
ఏ ఊకో అక్క సచ్చిపోయిందని
ఎ ఎట్లయితే ఇంకా బతికున్నాంగా సంపుత్ టీవి లేదు గాని సచ్చినంక వండుకోవద్దు
అనిల్ కి పాపం పక్షవాతం వాతం వచ్చినట్లయింది కాళ్లు ఇట్లా ఇట్లా కొట్టుకొని, పోయినా నెల మే అలా ఏమో కాల్లు పడి వేరే దానికి ఆ నెల రోజులు బతిక్ ఇగ నన్ను నువ్వు ఏంది అనుకుంటానవ్ చెప్పునన్ను ఓ కొట్టు చానా గట్టిది. ఉమ్ పందిరి మాక
తే అన్నదా గా వాళ్లయ్ తురుకోళ్లదైతే మంచి కోడి మస్తు పిల్లలు పెట్ ఏనాడైతే అసలు గట్ ఇట్లాంటిత్తనం ఉండాలె
ఆహాహా అవును వాళ్ళ మంచిగున్నాయ్ అవును ఆవును
పిల్లలను మం మంచిగా కాపాడుతుంది పిల్లలని కూడా కోడి
వాపోతానా
ఆ పన్నెండ పదమూడో పిల్లలు
ఆహాహా
ఏ లంబడోళ్ళ పిండి లేదా అశూబాబాయ వాళ్ళు వాళ్ళ కోడి
మంచిన కాపాడుతుంది ఆ చిన్న పాప కూడా మా కోడి వచ్చింద అక్క అనుకుంటా
ఏ కోడిపిచ్చాట
అదే మాకు పుంజు ఉన్నది కోడున్నది పెట్ట ఉన్నది అంటా
ఆ కోడి పిచ్చి ఊక కోడి ఇక్కడ ఇవైనా ఎర్ర టెండర్లు తీసుకొని వస్తారట కోడిని కొట్టుకొని వస్తుదట ఆమె కోసమే సాధడు వాళ్ళు పిల్ల సూత్రం అయినా సరికి పెద్దగాయ
ఉనా పెద్ద కానా ఒక్కటే పాబు
ఒక్కతే మళ్ళా ట్యూబుల్ల్లో ఇంట్లో నా అయిందని అన్నారు కాదురా
ఇయ మా అక్క మనకి తెల్వదు ఇగ
మళ్ళ అయిందటగాని ట్యూబ్లో అయిందనే వాళ్ళు అన్నారు
ఏ మత్తమా ఎల
ఆ
పోఓ బావ సాయంత్రం వస్తాడంట
ఆ సాయంత్రం వస్తాడో ఏ టైంకి వస్తాడో తెలిదు
ఏమైంది మిషన్ ఏమైంది మరి
మెషన్ ఏం అయింది మెషన్న్నే ఉన్నది ఏం అయితది
అయ్యో కొంత ఆంటీవి
ఉన్నది కదా ఆడుకోండి ఆడ మోటారు
మోటర్ కోణాల
బాగునుకో అంటే బాగా మీది ఇ పోద్ తను
వా
ఆయన మీరిగి పోతాడు ఆయన కిందికిప్పుడు వస్తాడు
ఆ
పైన వాళ్ళ మీదకి ఒప్పైన వాళ్ళ మీదకి
కాండ
ఎవరం
వతే
అలా నడుతంది
అ అదన్నా
ఆ
ఏం చేద్దా మం నడిచినాప్పుడు నడిపించుకోవాలి ఓ
ల
ఆ అక్క
ఆ ఇన పడుతందా
ఇన పడ్తందీ ఇన పడ్తందీ
మరి పోచ్చ దని ఆ
వినపడుత అడిరు మడుగా
ఆ అదేంటను మరి ఆ వాస వస్త ఫోన్ చేసింది
ఆశా చేసింద
ఆహా
తిన్లే ఇంక అన్నం తిన్లే
తినలేక తినాలరా అన్నం అయింది అ కొంది ఎంతగింత తొందర తిన బుద్ధి కాదు మళ్ళ నాకు ఆ టీవీ పెట్టుకున్నా సినిమా పెట్టుకున్నా డ్రింకర్ సాయి సినిమా పెట్టుకున్న చూత్తన్న
ఉతన
హ్మ్
టీవీ వైఫై ఆ రీచార్జా
వై ఫై యే
వై ఫై యేనా
వైఫై యే కాబట్టి కొంచెం కొత్త కొత్త సినిమాలు వత్తాయి కదా
అదే అదే కొత్త కొత్తయి వత్తాయి
అయి పెట్టుకోని చూత్తా అసలు ఎక్కువ ఇంట్ల ఉండనే ఉండను ముచ్చట పెట్టుకుంటా పో ఉంటా బయట పక్కోళ్ళు ఉంటారు కదా మాసనా ఉం టారు అందరం ఒకాడ కూసోని మూసిపోద్దా దానికి ముచ్చట పెట్టుకొని కూర్చుంటాం
ఇంకేమి ఏం పర్లేద ఇగ
మా ఇంటి పక్కనామే మిషన్ కుడతది రా
ఆహాహా
మిషన్ కుడతది ఇంక ఆడ కూసుంటం
ఆహా మిషన్ కాడ కూచుంటరా
సన్జై బకుస్తుంటం
ఆమె మిషిన్ కొట్టుకుంటేది మీరు ముచ్చో పెడతారు
ఆ మషన్ ఎలా కుడదా మిషన్ కుదా ముసరట ద
అంతేనా గిరా గిరా కాాలగాపో ఆమె కుట్టుకుంట గిరాక వస్తుందా కుట్టుకో నేర్చుకో నువ్వు కూడాక ఊర్లాగా మిషన్ నేర్ుకోన్న ఆమె పక్క పండు కూర్చ ండయిపో ఎా
పక్క పడు కూర్చుంటా అందరిక ఇడ ఎట్లా అంటే ఓవలు ఎదుగు ంకోలు ర్వలేరు
ఆహా అట్లాంట
నే నేర్పి మ అడుగుడ ఎంత సేప్రా నేర్ మనని అడుగు ఎంతసేపుగాని వాళ్ళు ఏం చేస్తారంటే మిషన్ కుట్టేట వాళు ఏం చేస్తారంటే మా మేము పెట్టుకున్నాం కదా వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి ఎక్కు వతుంది కావచ్చు అని కొన్ని చెప్తారు కొని చెప్పారు
చెప్పరా మా దగ్గర ఇక్కడ నేర్పిిద్దల కా ఇ ఇ ఉందట నేర్పిస్తాలు కానీ మిషన్ లోతే కదా అక్క నేర్చుకొని మళ్ళ మనకు
అవును ఇక ఇప్పుడు మన ఇంట్లో మెషన్ ఉన్నద అనుకో మెషన్ ఉంటే మనం అడ గుట్ వచ్చాైనా మళ్ళా ఇంటికాడ ఏదైనా కట్ చేసుకొని క్లాత్ కట్ చేసుకని కుట్టుకుంటే
మంచిగా అనిపిస్తుది తొందరగా అర్థంమవుతుది వచ్చి కుట్టుకోవచ్చు ఆడ నేర్చుకున్న వచ్చి ఇంటికాడ కుట్టుకోవచ్చు ఆ ఇప్పుడు ఆడ నేర్చు కునేళ్ ఇంటికిచ్చి కూర్చుంటే మళ్ళా పది రోజులు అయితే మరిచేపోతాం
ఆ కదా కదా వచ్చింది
వ చిినంట వాళ్ళ సెకండ్ హ్యాండ్ లా చూసుకుందా మితున్నతనర్థం
ఐదు వేలు పెట్ట అందు రాదు వేసిన
ఐదు వేలు ఉంటంది అనుకుంటడా స
ఐదు వేలరా ఐదు వట ఐదు వేలు పెట్టందరా అదిమకినా
అప్పుడుగ ఇక్కడ కొంగరక దగర అవును అప్పుడుకి ఇక్కడ కొంగర ఇక్కగ్గరేర్పిచ్చులు మంచి మిషన్ వినాయి అప్పుడు అ
మరి ఆమె కాడ తీసుకుంటే ఎంతలో అంత ఎంత అంత ఇ తీసుకుంటా అయిపోగదా
ఓ ఆమెతే పైసలుళ్ళ గొట్టి క్క మొత్తం నేర్పచ్చింది కంతే నేర్పచ్చినాక ఏ మిషన్ లో ఉంచుకున్నదా ఏ మాకమ్మ నాక అ విషయంం మిషన్ ున్న విషయం మిషన్లు ఉంచుకున్నది ఈమె కాదు కాదు మన ఇంటికి ఇరా అయకపోతే మాత పిన్ని వాళ్ళు ఉంచుకొని అమ్ముకున్నారు
అమ్మేలా
వాళ్ళు మీలు అంటే అవి పని చేయని రిపేరీ రిపేరీ గడ్డలు ఆ ది పరి ఏనే గడి అమ్మలు అప్పుడు అ లేదా మీ పిండి ఉంటే ప అప్పుడు మంచి క్లోజ్ ఉండి చూపించి ఇవన్నీ అమ్మలు రా వాళ్ళకిిరాయ్యలేదంటే అమ్మీలో అంటే మరి ఇలా మంచిగా ఉంటే చూసుకోపోయిన వాంటషిన్ కుడా కదా అంటే అదే చూస్తా మీది రిపేర్ చేయించకోవి నన్నది అని ఆమె రెండు మంది ఉంచుకున్నది మీకు ఇల్ళ అమ్మ వేసినట్టున్నాయి గాని ఇక మనకు అందరికి అట్ట గురకలు కూడా దొకుతాయి ఆ పైనే తక్కువ తర రేటు ఉంటాయి అక్క వాళ్ళ అదే పాతయినపుసమ్ములు అయితే కిలర్లెక్క తీకుంటారు మనకు కావాలని అంటే ఎట్లా అమ్ముతారు మళ దానికి కింద చక్కర్ లేవు అవి ఏం లేవు ఓన్లే గడ్డలే అప్పుడు మ ఆ వట్టిగడ్డలే మీరా మీది ఆ అయితే అప్పుడు చాలా మంది నేర్ కుంటున్నాం కదా అని కొన్ని ఖరాబ్ అయినా పక్క పెట్టి మంచి మంచివి మేము ఇంట్లా ఆడుకునేది గాడ వెంకలాడుకోని కుట్టుకునేది ఏది మంచిగా ఉండదా ఎట్టున్న అట్లా నాలుగు మిషన్లే మంచిగా ఉండేది కుట్టాంగా కు మీ ఇ న అన్ని కరా ఖరాబ ఉండేయి అట్ అయినా మంచిగా నేర్చుకుంటాను నేర్చుకున్నాం కుట్సు రాచ్చే మాగాని అే త ఎలాయిదయిగా త ర ఉ ఎలాయి అయిపోతే మిషన్లు వచ్చ కొత్త మిషన్లు వచ్చినాయి కొత్త మిషన్లు వచ్చినాయి మరి అ ఇవాళ క్యాన్స్ అసలైందో ఏమైందో మల్లా అవన్నీ వేరే వాళ్ళకుపోయినాయో
మ్మ్ నన్ను కూడా నేర్చుకో అని అన్నారు కానీ వె ఇడ నుంచి గాడ ఉండే ఏం నేర్సుకోవాలి రెన్ నెల్ మూన్ నెల్లని తప్పుడు ఎకున్నా
మ్మ్ సరదాగా అయితే నేను సరదా్గా రండిపోతే మిషన్ నేర్చుకోవాలి విలాని నేర్చుకుని నేర్చకోని మ ది వచ్చింది కదా ఆ దానికన్న నేర్చ్ కోలాల్ పిచ్చ
ఆ ఎందుకేమయింది
అరే గోరంగా లేదా అక్కా మిషన్లు పోయినయ్ మీవి ఆ మిషన్ లే పయి అ మీ వూర్ కే అక్కా
ఆ